ఉ ఇంబడ్తాంది
ఏమయింది చెత్తాని చేయలేదు
చేస్తా చేద్దామ అనన్ ఇక ఇన్వాల్డ్ అని పడ్డది అట్లా అగినిగ మళ్ళా అందేత్తం అని అయితే నువ్ చేసినవ్ ఇగ హ్మ్ ఏ పోనిగా
అ
ఇంకేంద్ ఇదే బైక్ ఇయిటానికి పోయినావా మావోడూ ఏంజేతండు మొన్న
మివోడూ నాన్కులో టమాటా ముక్కల్లు కోశిల్లూఆడేషిల్లు కాపలా కూసున్న ఇగ పొద్దున్నుంచి
టమాట పచ్చడు టమోటా ముక్కలు టమాటా పచ్చడి ఉంది మా ఇంట్ల
అది ఒరుగులు చేద్దానికి
బల్లెగుంటది తెలుసా కూర నేన్ ఒకసారి తిన్న తినక తిన న బల్లె అన్పి పించిందది
అవును
ఒరుగులు మంచిగుంటాయి అవి
హ్మ్ దోకాయ దోసకాయ మావిడికాయి కూడా ఏతారు బావుంట టయి
మావిడికాయలేదేంది మళ్ళా
మావిడికాయలు దోసకాయలది కూడా మస్తుంటది దోసకాయ వంకాయలది కూడా
హ్మ్ హ్మ్
బా చాను కూరగాయలే అంటారు గాని మనకు తెలవదు ఎక్కువ ఏ మన ఎప్పుడు పచ్ కూరగాయలే వండకుని తింటం ఇది గుమ్ ఇది గుమ్మడికాయ జేత్తరు మంచిగు గుమ్మడి కా ఎతారు ఈ గుమ్మడికాయతారు
మార్కెట్లలా తాగుంట పోతేతతే
ఈ కూడా పనస పండు
కా మరి చా చానా ట్యాంగ్ పంట్లో పోనా
ఎకువనా హాంగ్ బో పోలే ఎడ చార్మినార్కు పోయినా
మీ దగ్గరనే ఉంటది స్టేడియం స్టేడియం మీ దగ్గర ఉంటది
ఎల్ వి ఎల్ వి నగర్ స్టేడియంమ్ ఎల్ బిన పోయినా గచ్చిపోలిరా మాకు దగ్గర ఉండేది ఎల్బి నగర్
ఆ మీ గచిపోలేదు అనుకుంటే మీరు ఏదే కానీ మీ మీ దగ్గర ఉంటే వ ట ఐపీఎల్ ఐపీఎల్ జరుగుత అలా జరుగుతట్టు ఉంది
జరుగుతుది జరిగిన రోజు అసలు లైట్ అయితే ఇట్లా ఆకాశం మొత్తం ఇట్లా లైట్ మొ తెల్ల కొడతంది అది వరకు
ఆ ఆడ వారికేకా ఇప్పుడ రాంజత్ గర్రలైటింగ్ ఉంటాయ పోయి
మాస్టర్ నుంచి
అదే మీకా దగ్గ రా నను చూష్రీన మీ ఓయ క్రాసు కాంతి దగ్గర అే అఓ క్రాస్ ఆనించేనా మీది ఎంట్రెన్స్ ఇంకా అవుతా సరే ంద
ఉ
ఓయ్ గ్రాసం ఉండవు
పో ఇ క్రస్ తారణకని ఆఫి కూడా నించి ఫెరున్నద
ఆ
చనా ఈ రెండు మెయిన్ రెవైపులు ఆప్సి కూడాక వెళ్ళన్నది ఇటు కూడా ఉంది దేనికి కనక చెల తగ్గ కాలేజ్కి
అ
అంటే వచ్చినప్పుడు ఉండో చెప్పుడైనా
వు అ ఇ ఉండ కాసలు సవుత గల్ వా ఆ టై న ఆడుపోయి పిచ్చి పీచ్చ నతాం స్టార్టింగ్ అపోయినా కానీ ఇప్పుడుళ్ అలవాటు అపోయింది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ గారు బంలు తెచ్చి లీ తెచ్చిండవు వాడే ఎక్కువ నడవన్నాడు
పండకి ఎట్లా చార్జింగ్ ఆసలనే ఆ
ఎక్కిపోతాం ఇక
మనిషే అది
ఆ ఇక ఏదైనా అవసరం బటించిలో ఏదైనా అవసరం ఉన్నా ఇక వాతో తెప్పిద్ంది తం ఇక మీంబై కాష్ట కష్టవాడు ఎందుకు దేవ ఇక వాడు ఎందుకోసారి ఇ పోతనే ఉంటాడు బయటికి ఊరికే
సార్
న అంతే
ఎట్లా పెట్రుడగా అది
పెట్రోలు కూడా కాదు
మంచి ఉంటది తెలుస అది లోకల్ల్లో తిగుటానికి ఘోరంగా పిప్పిదాయినట్టు ఉమ్
పెట్రోల్ పోదా కానీ అదే ఎన్ని కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు పడతది పెట్రోల్ పోయి రావాలంటే ఎలక్ట్రిక్
మంచిగా లోకల్ లోకల్ లా ఎలక్ట్రిక్ బండేస్ కొందిరు తిరుగ్ అంటే ఏమన్నా ఉంటది మంచి ఉంటది ఖర్చు ఉండదు పైసలు ఖర్చు ఉండ ఆ లోకల్ల్ ఘోరం కర్స్తుది మన ఇంకా లాంగ్ బోతేనే ఇంక ఎక్కువ అవుతుది తక్కువ అయితే పైసలు కాని లోకల్ అయితే వచ్చాడు కర్స అవుతుంది ఓరిని వాళ్ళ కొంచెం ఎయిటీన్ లో అంటే చూడు వాళ్ళు గోడ్లపుడే ఉన్నంటే వాళ్ళు ముందు చూప ఎక్కువ వాళ్ళకి బూరంగా మనం ఇంకా ఏ టేమ్ మన సేఫ్ అయిందిదా మళ్ళీ అప్పుడు బ్రాండెడ్ అంటే ఒప్పడి కాటే
మళ్ళీ ఇప్పుడు మొన్న మొన్న పెట్రోల్ ధరలు పె పెరిగినాయి ని అప్పుడు దొరకట్లేదు అన్నప్పుడు కూడా ఇక దాని విలువ ఘోరంగా తెలిసి వచ్చింది
ఉమ్ గోరనీద మ రూం కంద
ఏ ఎలక్ట్రిక్ వెహికల్ బేస్ట్ అసలు
ఉమ్ ఎ దండ అంతనాయం ఎలక్ట్రిక్ వెహికల్ లైెసెన్స్ మొ రూం కింద చికన్ వడుతారు
మీది ఎతుంటదరా రూమ్ ఒక్కటేనా రెండు రూమ్లా
మూడు ఫ్లోర్లు మాది మూడు రూములు మాది కిచెన్ బెడ్ రూమ్ హాల్ చుబడదా అర్థం కాలే మూ రూం లు నలుగు రూంటామ్ ఉమ్ మంచిగుంటది ఎంత సకండ్ ఫ్లోర్లా సకండ్ ఫ్లోర్లా మాది మళ్లా కింద కింద ఓనర్స్ సో మిడిల్లా ఫ్యాలీ పైన మేము మా పైన మల్లస్ ఫ్యామిలీ మధ్య మధ్యలో మేము మాకు బానే ఇచ్చ రండి కే అందుకే ఎవ్వల్ని రానిమ్ మా రూమ్కి మంచిగ దొరికింది మా సన్ బిజీ నాక్ ఎందుకు ఈ రూమ్ ఆరు వేలు ఏ ఆరు వేలు అన్నాడు రెంట్కి ఆర్ వేళ్ పోతేనేమి
ఊ
రూమ్ రెంట్ కాలేజ్ దగ్గెర
ఇగ ఫుడ్ కి అన్నిటిక్ కలుపుకొనివ్ ఉన్ ఉంటదిగా పెట్
ఆ అవును ఏ ఆ మూడు వేలు మూడు వేలు వందల్ కర్సు ఒత్తాంది అయినా ఏం గాదు కానీ మంచిగ్ తింటాన్నం మంచిగ్ ఉంటా హాస్టల్ ఉంటే నేను తిండి తినక్పోయ తెల్సా ఊకింటికి పోయేది
ఊ
చ్చెది ఊకోచ్ చ్చేది ఇంటికి ఇక ఆ ఇంటికి ఒచ్చేది ఏదో ఈన్నే ఉండచ్ సరే రూమ్ అయితే కొంచం ప్రశాంతంగ్ ఉండా ఆడై ఇడ తిండి తినక్ పే ఏం తినక్ పే ఒక్కొరు ఉపవాసం ఉండి పొద్దుగ్యాల్ టిఫ్ తిన్ మంచిగ్ ఉండకుండా టిఫిన్ తినక్పోయేది కాలేజ్ పెయిచే మద్
ఇంగా ఇగ సౌన్చ్రం మొత్తం సుఖ సౌన్చ్రం మొత్తం సుఖపడే ఇగ
ఆ ఏ ఆ మధ్యానం గుడా గంతే ఆ మధ్యాహ్నం గుడ మంచిగ్ ఒండక్పోయ్ర్ అనుకో కథమే ఇక ఏనరకం కన్పడ ఇది సాయంత్రం దాకా వెయిట్ జేయాలా సాయంత్రం ఏం ఒండుతరో అని ఆ టూ టూ టూ టూ అంతే టూ టూ టూటూ అయితే ఇంకో సంవత్సరం ఇంగ అటో ఇట మళ్ళీసారి ఈ సెమ్ వరిక్ మళ్ళీ ఈ టైంకి బయటకి ఎల్తాండ్రి పీడ పోతుంది ఇగ కేవ్ పోతా ఎల్లుండి నుంచి లేకుంటే ఓయోక్ ఒత్త ఓయో కన్న కేక్ అన్న
మ్మ్ చూడు చేయడం మంచిగా లూజ్ ఉన్నదో చూడు మళ్ళీ కొత్త సబ్జెక్ట్ కదా వాళ్ళు టీచ్ చేయడం వాళ్ళక్ టీచింగ్ చేయడం రాక్పోయినా గాని నీ మీదనే రుద్దుతార్ అంతా
ఆ ఈడ వొయుల్ కొద్దు మాకే కొద్దా అని
ఏదైన్ ఇట్ల లజు గున్నదో జుసి దాంట్లోనే దూకు రాసుడు ఉండదు ముందు ఈ రాసుడు ఎక్కువ ఈ ప్రెజర్ పెట్టొద్దు ఎగ్జామ్ టైం కి పోయి చదివిసి చదివి రాస్ రావళ్ళ అంతే తే ఈ మిగతది ఏముండదు అటెండెన్స్ బట్టి చు ఇదేం పట్టించుకోవద్దు మనల్ని మనం వదిలి పెట్టాలే అసలు మాదైతే ఇప్పుడు ఎంత నరకంగా కనపడుతుంది తెలు మ చిన్నపిల్ల కన్నా అధ్వానం అయిపోయింది మా పరిస్థితి
ఈ వేస్ట్ నాకు అర్థం అయింది ఇది
పొద్దుగాల పొద్దుగాల వాళ్ళ క్లాసులు అత అటెండ్ కావాలి ఈవినింగ్ వాళ్ళ ల్యాబ్లు అటెండ్ కావాలే వాళ్ళకి ఎప్పుడు వామ్మో మారి ఒకోక్కరికి నచ్చినట్టు ఒకోరు తీరుంటారు వాళ్ళందరూ ఎవ్వరిని అనేటట్టు ఉండదు మళ్ళ అందరూ పెద్దోళ్ళే
ఆ నీ అందుకే కవీల అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు కిలో పడ్డానీకో వాళ్ళ చేత నాడిపిచ్చ ఇగ
ఓక్ ఒకవేళ బెటర్ గా నువ్వు జస్ట్ కొంచెం మార్కులతో సెట్ అప్పుడు క్లియర్ చేసినా గాని నిక్ పిహెచ్ చేయాలనుకుంటే ఆడనే చేయచు ప్రశాం
అన్నయ్య చుత్నే ఏ సెట్ కాది క్లియర్ సెట్ క్లియర్ చేసి చెడతు ఏమంటే క్లియర్ అని
ఏయ సెట్ ఉత్యినా క్లియర్ అవుతుది నెట్ హార్డ్ గాని సెట్ క్లియర్ అయితదిలే
అదే అలా రామబండ ఇట్లు వాళ్ళందరుూ ఉండే అన్న వాళ్ళు అంటే వాళ్ళు పిహెచ్ అయిపోయింది వాళ్ళు కొంచెం లీడర్ చల్న ఇవి అలా ఇవి బిలీడర్స్ కే మం మళ్ళ సార్లు వాళ్ళందరుూ వెళ్ళి క్లోజగా ఉంటారు
అంతే అట్లా క్లోజ్ చేసుకొని దాంట కం ఫ్రిడ్జయయి అదే బెటరికా
ఆ ఇమ్మటే చూ ఇమ్మటే సెట్ చేస్తారు నిజంగా మీ
పద్ది
నిజంగా నేను అదే అనుకున్నా పిహెచ్ డి
ఎక్కువ కష్టాలు పడకుంట తర్వాతకి ఎంత లేదనా నీకు ఏదన్న స్కూల్ లో వేదం అనుకున్నా కానీ ఈజీ గా ఇత్తరు స్కూల్ కాలేజ్ లలా
మ్మ్ అందుకే అ పి హెచ్ డి చేయాలి అనే
ఉంట అవును ప్రశాంతంగా అయిపోతది
ఆ గోరంగ బిస్ ఫ్యాక్టర్ ఇ డిగ్రీ డిగ్రీ ఎట్లాడేదు డిగ్రీ పోగంటే అ పిజీ కలో పడుతుయి అడ మంటే పీకలో వాడుతని వాళ్ళ అందరు తెలుస అలా కేఎస్ఆర్ ఇట్లో పోయి ఉకి మాట్లాడేది సార్ వాళ్ళతోని బీసీతోని మాట్లాడేది
ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తాయా అట్లా చూసుకోని కూడా ఇప్పుడు ఈ యోలోన అయితే ఏంట ఈ కొన్ని ఫిజిక్స్ డిపార్ట్మెంట్లు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఉండగాలకి ఇంటర్న్షిప్ ఆట
మా మానల మా మానలవిడ ఆ కట్ చేసి చేద్దాం ఒక పది నిమిషాల అయింది
సరే
సర్లే నేను సాయంత్రం చెస్తాలే మళ్ళీ నీకు నాది నీకు ఎన్నికళ్లు ఉన్నాయి ఇంక హలో
ఇంకా బ
ఇంకేనున్నై
తెది
ఇం మూడుండే సర్లే సాయంత్రం చేద్దం వల్ల త్రీ అంటే నాది అయిపోయినట్టుండ నాకు ఫైవ్ కాల్స్ చేసినట్టున్నావు నాకు ఎన్ని చేసినవు అక్కడ ఎన్ని చేసినావ్
త్రీ ఫోర్ ఫైవ్
ఆ సర్లే మల్ల సాయంత్రం చేదులే
సరే